ఆ అక్క
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందక్క
హు ఇంకా అప్పుడు నువ్వు మాట్లాడినప్పు ఇప్పుడు వాయిస్ మొత్తం కట్ అయింది తెలుసా
అవునా సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా ఇంగా
అంటే నువ్వు అమ్మతో మాట్లాడతా ఆగక్క అన్నావు కదా అప్పుడు
ఆహా సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే
ఆ
హు
తిందమా
ఆ తిన్నక ఇంకా నువ్వు తిన్నావా
తిన్నా
ఎట్ల వాంకాయకి కూర
వంకయ కూరన
హ్మ హాస్టల్ తెలే కదా మేము అసలే తప్పదు కదా వంకాయ కూర అని ఏదో ఒక ట్ కొర యే
ఆ అదే అదే
ఉ వాతావరణం ఎట్లుందో దాచ్చయ్
ఓ మక్ లు ఫుల్ ఎండలు కొడుతున్నాయి
వ ఇట్ కూడా ఫుల్ ఎండకడుతుంది అక్క నిజంగా
ఎందుకు సిటీలలో కొంచెం బానే ఉంటదింటారుగా సిటీలో కొంచెం
అవును సిటీలో బాగా ఉంటది ని అసలు చాలా ఎండలు కొడుతున్నాయి మా ఈ ఎట్లా అంటే మస్తుట్ ఊపిరిడట్లేవు ఫుల్ ఉడక వస్తుంది
అవును అసలు పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు స్నానం చేసినా చేసినట్టే ఉండలా
అ మా మ్మమ్ అయితే ఈ వాతావరణంకి అసలు పొద్దున సాయంత్రం డ్రమ్ము రెండు సార్లు చేస్తున్నాం
ఇంకా పిల్లలు ఎడదిట్టుకుంటారు ఇంకా ఈ ఎండకు
త
ఎండకు వాసలు ఆ అవును అల్ దట్
అయినా ఇప్పుడు వాతావరణం కూడా ఎట్లున్నది అంటే మొన్నటి వరకేమో ఇట్లా మబ్బు మబ్ ఉండే అసలు ఏంట్రా అసలు వర్షం పడతదా ఏంది అని అనిపి చింది
అంతకు ముందుకు వర్షం కూడా వచ్చింది ఈడ
అవునా ఇట్ సైడ్ ఏం పలేదులే కానీ ఊమ్ కానీ ఎందుకో వర్షం పడితే నచ్చదక్క కనకైతే నిజంగా వర్షం అంటే నచ్చదు ఇట్లా ఎండ కొడితే చాలా బాగుంటది కానీ ఈ ఎండకి ఉడుకోవోస్తా ఉంటది అ అది అత్త బాద యిది ఇది ఇటు
కొండుంటే బాగా ఎండగొట్టకుంటుంటే ఏమనిపియాదు గానీ ఊకే వర్షం వచ్చింది అనుకో మనం బయటకి పోవడానికి వీలు ఉండదు అసలు ఏం పని చేసుకోవడానికి వీలుండదు చికాకు కొడుతా ఉంటది కదా
ఊమ్ అవును
ది వయ వస్ మోతె బయటికి అడుగు పెట్టాలన్నా కూడా ఎట్లనో అనిపి
అసలు బయటకెళ్ళి ఏదన్నా పని ఏదన్నా తెచ్చుకోవాలంటే కూడా అమ్మా నే బోను అనంట ఇంట్లోనైతే
అవునా అవును
ఇకానీ ఇక్కడ ఉద్యోగం ఉద్యమ ఉగం గడికో వచ్చేసరికి అసలు వర్షం అనేది లేదు ఎండ అనేది లేదు వాన అనేది లేదు అసలు ఏం లేదు ఎందుకనంటే వాన పడ్డా బోవాలి ఎండ కొట్టినా బోవాలే
అంటే ఇంట్లో పనుల ఎక్కన్నమాట ఎండ గొట్టినా మనం తినేది ద పదు పని చేసుకోనేది తప్ప ఆహ్ హా ఇక అదే ఇంట్ల ఉమ్ వైట్ అంతే అన్నట్టే ఇక
ఊమ్ అంతే అబ్బా మేమ్ బో ఊమ్ మొన్న మేము వర్షాకాలం అయితే చానా ఇబ్బంది పడ్డం మా ఆఫీస్ కి పోయేటప్పుడు ఆ ఇంత వర్షం కొట్టినా మా సార్ ఫోన్ చేస్తే అది సారి వర్షం కొడుతుంది అంటే అసలు రండమ్మా వర్షం కొడితే మీకేంటి ప్రాబ్లము అనేది సో అప్ ప్రాబ్లం ఏంటి అని అన్నా గాని అంత బస్సులలో ఘోరంగా ఎళ్ళేటోళ్ళం
చి బస్ లో ఎక్కాలన చి కాగుడదు
ఆ చనా ఆ వర్షానికి ఆ వర్షము మళ్ళా సాయం సగం నీళ్లు నీళ్ళు ఉండేది ఇటి సైడ్ అయితే అబ్బా ఘోరం అనిపించేది మళ్ళా వర్షం నీళ్ళల్లో వచ్చి అప్పటిదప్పుడే స్నానం చేసేది
వామ్మో ఇంకా రోగాలు ఆ వర్షానికి ఇంకా
ఉమ్
మరి ఆ వర్షానికి అంతా ఎక్కడెక్కడదో అంతా ఈ పొగ స్మెల్ అని అద అని ఇదని ఇలాంటి వాసనలకి రోగాలు ఇంకా
అంతే కదా ఇప్పుడు వర్షానికి ఇప్పుడు ఈ ఎండ కాలం కూడా కొంచెము అవి యాసిడ్ రెన్స్ అని అట్లా కూడా పడతాయి కదా అక్క
వస్తాయి ఇప్పుడు ఎందుకంటే అంటే ఓ మొన్న మా గాలి ధూమ్ వచ్చి మంచిగా బాగానే వర్షం వచ్చింది తెలుసా ఇప్పుడు కూడా అంతే యిగారు
ఇంకా ఎక్కువ నిజం చెప్పాలనంటే అమ్ ఈ పట్టణాల కన్నా గ్రామంలో అయితే ఊర్లలో అ హలో మొత్తం మాతవ న్నా మంచిగా చల్లగా ఉంటది కాబట్టి ఇంకా అటు సైడు
వర్షాలు ఎక్కువ పడతాయి ఇటు వర్షాలు ఎక్కువ పడితాయి చెట్లు విరిగిపోతాయి మొత్తం వరదలని పంట నాశ నష్టం ప్రా నష్టం అన్ని అట్నే
గాలి వానలు రాళ్ళ వానలు ఏదో ఒక వాన
రాళ్ళ వానల వత్త ఇంక ఎక్కువ తెలుసా ఇక
అర అల్లవానాలు వచ్చినప్పుడు అసలు బయట అనేదే ఉండొద్దు ఎందు ఎందుకంటే ఆ రాళ్ళు ఏదైనా ఒక రాయి తాకింది అని అనుకో అమ్మా
ఇ మనం ఏం త
కానీ ఇంకా గ్రామంలో అసలు ఉంటారుక్క ప పల పోయే వాళ్ళు అట్లా ఇట్లా ఇంకా కొంచెం ఇప్పుడు మిర్చి పంటలు వేసే వాళ్ళు కూడా ఈ టై లో వర్షాలు ఇట్లాంటి వడగాళ్లతో వర్షాలు ప అదేకు వాళ్ళకి చనా కష్టం ఉంటది ఖరాబ్ అయితాయి అని తొందర తొందర పరదగుంజడానికి వెళ్ళినప్పుడు ఆ వర్షంలో ఏదైనా రాయిచు పడ్డాగాని వాళ్ళు ఊర్చుకొని పాపం ఇట్లొస్తారో ఏమో
అంతే మరి ఎట్లా తెలుసా ఇప్పుడు ఇ అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఎందుకంటే మనం అవసరం కదా మరి అది నోటి దగ్గరకి వచ్చింది చేజారిపోతే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఇక
ఉ అదే చాలా కష్టంగా అనుభవించి అసలు
వామ్మ కొన్నయి ఇంకా జంతువులు అట్లా ఉంటే అడవులలో ఇంక ఎట్లా చచ్చిపోతాయి ఇక మనకి ఇప్పుడు గొరలు ఉన్నా బర్రలున్నా
ఉ అవును ఇప్పుడు మాకైతే మ గ్రామంలో ఇడ్లు ఉన్నాయాక మా తాతయ్యన అయితే ఇట్లా వర్షం పడుతుంది అంటే ప వాటి పాపం మనకు దాక్తది అనేసి తీసుకొచ్చుకొని ఆ అది రేకుల షెడ్డు అన్ని ఉంటది ఆ రేట్ల షెడ్డు కింద అప్పటిదప్పుడు కట్టేస్త చాగుంటాడు
అవును మరే ఎందుకంటే వాటికి ఇక మాటలువు వాటికిక వాటి పాపం అంతా తాస్తుందని ఎవరైనా అట్లనే ఆలోచిస్తారు తెలుసు అసలు
ఉమ్
ఉమ్ ఇక అడవులు ఉండే వాటి గురించి ఇక మనం ఎట్లే చెప్తాం కానీ ఇక మన ఇళ్లలు ఉండే వాటికి మాత్రం ఇక ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు మరి
తగు జాగ్రత్త తీసుకోకపోతే అది కూడా మనకే నష్టం కదా అట్లా నష్టం పంట నష్టం ఉంటది ఊమ్ ఒక ఎండాకాలము అన్నట్టే గాని ఈ ఎండాలకి అసలు ఏదో ఒకటి అయితేనే ఉంటది ఊమ్ ఎండలకు కూడా ఇప్పుడు ఆ తోటలురే వాళ్ళు ఇంట్లో అయితే మొత్తము ఆ ఎండ కి కళ్ళు తిరిగి పడేపోతారు
బయటికే పోతలేరు అసలు
కొందరు బోరుగాని ఇక కొందరు ఆ ఆ పనులు ఈ పనులు వ్యవసాయం పనులు ఊమ్ చేసుకునే వాళ్ళు వెళ్ళాలి కద అక్క తప్పదు ఇంకా అట్లాంటిది వాళ్ళను అంటే ఇంకా వెనకటి నుండి మంచిగా గట్టి తిండి దిని అట్లు ఉంటున్నారు గాని పని ఆరే బొగులు పడిపోతా
మరి అంతే కదా మరి అప్పుడు యేనకటోళ్ళకి మనకి ఎంత తేడా ఉంటది వాళ్ళు తిన్నది అంటే అ జొన్నలు అని రాగులు అని కొర్రలు అని అసంటిది తినరు కా కాబట్టికి బతకడం గూడ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు ఇప్పుడు మన లెక్క ఆ ఎప్పటికి ఇప్పుడు పోయే వాళ్ళు తుంట్రి కదా
ఇప్పుడు కా ఇప్పుడు ఉన్న ఆ ఇప్పుడున్న మనము అయితే అస ప్పుడు ఉంటామో తెలీదు ఇప్పుడు పోతామాతెలీదు అన్నట్టుంది అంటే మన తిండి అట్లు ఉన్నది హ్మ్ అవును
తిండి
హ్మ్ ఇగ ఇప్పుడు వెనకటి వాళ్ళు మంచిగా రాగి జావాలు అని ఆ జావా అని ఈ జావ అని తాడము ఏ అట్ల ఇట్లా ఏదో ఒకటి తింటా ఉండేది అది కానీ మనము ఇప్పుడు అది దామంటే దాగం ఇద్దామంటే దాగం అది నచ్చదు ఇది నచ్చదు అని వంకలు పెట్టడమే సరిపో పోతది
మరి అట్లే కాదు మరి ఇప్పుడు మందుల తిండి మన గాలి కూడా కాలుష్యం తెలుస ఇంకా మా పక్కన అయితే తోట ఉంటది మిరప తోట వేసి ఉంటది మా ఇంటి పక్కన ఇగా మంద అంతా కొడితే మొ మొత్తం వచ్చి ఇగా స్మెల్ కి మేము తట్టుకోలేకపోతం తెలుసు ఇక పిల్లలకైతే ఆ వాసన కి జలుబులని దగ్గులని జరాలు అని అట్లు వత్తాయి ఇక ఇగా అసంటి వచ్చినప్పుడు ఇక ఎల్లుటాది ఇక మనం ఇక ఎన్ని రోజులు బతుకుతాం ఇగా ఇట్లాంటి వాటికి అన్ని తట్టుకొని
హ్మ్ హు అవునక్క
అసలు ఎవరుగొట్టిరు పంటలకైనా దేనికైనా అన్ని నా చుయల్ గా వన్
ఓ ఇప్పుడు అట్లు ఉన్నదా ఇప్పుడు అన్ని పంటలకు మందులు గొ ట్టడమే అసలు ఏం న్యాచురల్ గా లేదు అసలు
ఏ వంటగా నెల రోజుల్లో ఆ వచ్చే పంటని పది రోజులకే తీత్తారు అన్ని మందులు కొట్టి ఇగ మందులు మొత్తం మన చే తీగలన్న శరీరాలే కరాబ్ అయిపో
అంతే ఇప్పుడు ఆ తేజ మిరపకాయల్ అని ఉంటది అ తేజమిరపకాయతోని కారం జెస్తారు రంగులు జేస్తారు అట్ల ఇట్లా ఏదోకటి జెస్తారు ఇప్ ఇప్పుడ ఆ తీదమిరపకాయ అనేది గూడా మనం తినడం వల్ల ఆ ఆహారం తీసుకోవడం వల్ల కడుపుల మండుతా ఉంటది అంత మండడం వల్ల అట్ల గుడా ఆల్ సరా అని అదని ఇదని ద ఏదో ఒక రోగం వస్తనే ఉంటది ఏయ్ వచ్చి ఆ హాస్పిటలల్లా జాయ్ తేవడము అట్లా ఇట్లా అని పైసలన్నీ ఓడ వేసుకోవడం తప్ప ఏముండదు అదే బయట బయట చెత్త కూడా తింటున్నారు అసలు బయట ఫుడ్ ఎందుకు తినడం అసలు అట్ల ఇట్లా అనే ఆ బయట ఫుడ్ తిని అనారోగ్యం పాలవడం తప్ప ఏముండదు గదా అది గుడా కొంచెం వాతావరణంలో ఒక
ఉమ్ తప్పని పరిస్థిలు ఏం జె సరిగ తినే వాళ్ళు ఇంటినే ఉంటుది మనం ఎప్పడికి మనం ఇక్కడ ఉండే వాళ్ళు ఊర్లలో ఉండే వాళ్ళకి అట్లా అయినా పట్టణాల్లో ఉండే వాళ్ళ తేడా ఉంటది మనం ఊర్లలో ఉండేటట్టు పనిచేస్తు కొన్ని మంచి తిండి తినాలి అట్లనే ఏమి ఉండదు ఇక వాళ్ళకి ఉద్యోగాలు అని అద అని ఇదని ఉంటది కాబట్టి అన్ని కొనుక్కొని తినడమే అయితది వాళ్ళకి
హ్మ్మ్ అదే కాని చాల కష్టం అక్క ఎంతయినా ఈ పట్టణాల్లో ఉండి తినాలి అదిది అని అంటేఓ మస్తు ఇబ్బంది
ఇగ వాళ్ళకి ఏం చెప్తారు మరీ ఇక బ్రతకడానికి వెళ్ళిన వా టైం లేక ఇక తినడానికి ఇక చేసుకోడానికి ఇంట్లా పని ఇక అట్లనే దింట్రారు కొనుక్కని అట్లా తిని ఇట్లా తిని ఇ అట్లా ఆరోగ్యాలు క రాబ్ ఇ మారప్పడ్డాప్ ఇప్పుడు చూసుకుంటాం కానీ అదే ఇగో ఇచ్చేదాని గురించి ఆలోచించాం అప్పటడిక కానీ అప్పుడే ఇక
ఉమ్ అంతే
తే హా
నోనక అసలు ఇంత ఘోరమైన పరిస్ చతి అసలు ఇప్పుడున్నా పిల్లలకీ అసలు అప్పుడున్నా వాళ్ళకి చాన బేదం ఉంది
అవున్ మరి
స్ సరేక్క మరి ఉంటున్న
ఉమ్ సరే